హలో
హలో హాయ్ బాగున్నారా అక్క
ఆ బాగున్నానండి
ఆ
మ్మ్ ఏం చేస్తున్నారు
లేదు ఇప్పుడే పని అయిపోయింది అలా కూర్చున్నాను
అవునా నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా వాళ్ళు తినేది
అవును ఇప్పుడు ఇవాళ మళ్ళీ హాఫ్ డే ఇవాళ మధ్యాహ్నమే వచ్చేస్తారు
అవునండి
అవును
అవ్ మీరేం చేసారు పిల్లలకి వాళ్ళకి ఇష్టమైనవి
ఆ పొద్దుటే టిఫిన్ చేసి వెళ్లారు ఇప్పుడు మధ్యాహ్నం క్యారెట్ రైస్ చేసాను అదే తింటారు ఇగా
ఓకే మ్మ్ అదే నేను కూడా మా పిల్లలకి ఇష్టమైనవి చేసి పెడదాము బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ బెటర్ కదా అని ఇంట్లోనే తయారు చేస్తున్నాను అనమాట
ఆ ఇప్పుడు అందరు ఎక్కువ శాత తం ఇంట్లో చేసి పెట్టడానికే చూస్తున్నారు కానీ పిల్లలు మనం చేసిందేమో ఇష్టపడతారు లేదు
అవును అంటే వాళ్ళు ఏంటాంటే బయట ఫుడ్ కి అలవాటు పడిపోయారు బాగా
ఆ
ఏంటాంటే ఆ దాని టేస్ట్ ఇంట్లో రాదు కదా
అవును
అందుకని ఇంకా అదే అదే అందుకనే వాళ్ళకి ఇష్టమైంది పుదీనా రైస్ చేసాను మిల్ మేకర్ క్యర్రీ చేసాను ఇష్టంగా తింటారని ఏదో కాస్త తింటే తృప్తి కదా మనకి
అవునవును మనం చేసి పెట్టింది కొంచెం తిన్నా అదొక తృప్తిగా ఉంటది
అదే కదా అందుకనే వాళ్ళ తినేది చేస్ పెడితే నయమని పుదీనా రైస్ చేసానానమాట
మనం ఎంత చేసి పెట్టినా వాళ్ళు మనం చేసి పెట్టేది పక్కన పెట్టేసి బయట అయితే అదే బయట వాటికే ఎక్కువ చూస్తా ఉంటారు తిందామని
అంతే కదమ్మా ఓహో
మన పిల్లలు మరీ అస్సల్ చెప్తే వినార అసల్ ఎప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కుందామా తిందామా అని చూస్తారు
అదే అదే అందుకే వాళ్ళకి ఇష్ట ఇష్టమని స్నాక్స్ కూడా రెడీ చేశాను అనమాట ఇదేంది రవ్వ లడ్డ్ అని ల్యాతే సున్నుండలు అని చక్రాలని ఏవో ఒకటి వాళ్ళు ఇష్టంగా తినే ఇంట్లో చేస్తే బెటర్ కదా
అవునవును
సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారని
ఆహా సున్నుండలు చాలా మంచిది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా
ఆ
ఆ ఆరోగ్య పరంగా కూడా మంచిది కానీ మా మా పిల్లలు కొంచెం చిన్న పిల్లలు కదా అలాంటి ఏమో ఇష్టపడరు బయటా ఆ కు లేస్ ప్యాకెట్స్ కురుకురే వాటికి ఎక్కువ ఇష్టపడతారు మనం చేసిన ఇ ఇంట్లో ఏదో ఇంకా మన భయానికి ఒక్కటి అలా తింటారు మిగిలినయి ఇంక అంతే ఇక చేసినాయి కూడా
ఉమ్
ఉమ్
మనం ఇప్పటి నుంచే అలవాటు చేయాలలేమ్మా లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి తినడం అలవాటు పడ్డారంటే ఇంట్లో ఫుడ్ అసలు తినరనమాట వాళ్ళు ఇంకా
అవునువును ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కూడా బయటికి కొనిపించకపోతే విన్న అస్సలు ఊరుకోరు కొనిచ్చే వరకు గొడవ చేస్తారు
ఉమ్ పిల్లలంతే కదా అందుకనే వాళ్ళు ఆ గొడవ చేయకుండా ఉంటారనే మనం మన ఇంట్లో చేసో వాళ్ళకి ఇష్టమైన తిని పెట్టడం అవి చేసేది అందుకే మనం
అవును మనం ఎంత ప్రయత్నం చేసినా వృధా అనిపిస్తది అక్క ఒక్కొక్కసారి అసలకి
ఉమ్
వాళ్ళు అసలు మనం ఎంత చేసి పెట్టినా బయటికి వెళ్తే అసలు ఏం చేసి పెట్టంని పిల్లల్లాగా తిన్ననీ పిల్లల్లాగా చేస్తా ఉంటారు ఒక్కొక్కసారి అయితే
చిన్న పిల్లలు కదా మనమే సరి చేసుకోవాలి మన పిల్లల్ని ఏం చేస్తాం తప్ప దు కదా వాళ్ళు ఇష్టంగా ఏం తి అంటారు అది చెయడం ఆ ఇది కాదమ్మా అది కాదమ్మా అని నచ్చ చెెప్పడం ఏదో దగ్గర కూర్చోబెట్టి అదొకటి అదొక మాట ఇదొ ఒక మాట చెప్తూ మనమే తినిపించుతూ అలవాటు చేయాలి అంతే మన పిల్లలకి మనం చేయపోతే బయట వాళ్ళ వచ్చి చేయరు కదా
అవును మనమే చెయాలి కానీ అసలు మన మాట కూడా వినేటట్లు లేరు ఈ ఫోన్ ఒకటి ఫోన్ చూసుకుంటూ తింటా ఫోన్ ఉంటేనే తింటా అంటారు ఆ ఇంకా ఫోన్ వల్ల కూడా చాలా పిల్లలు ఇది అయిపోతున్నారు
హ వాళ్ళకి ఏంటంటే అది అలవాటు పడ్డారు కానీ మనమే మార్చే ప్రయత్నం చేయాలి కదా దాని గురించి
అవునవును చేస్తా ఇక కొంచెం స్కూల్స్ స్టార్ట్ అయితే అంత గనం ఉండదులేకని ఈ హాలిడేస్ మరీ బాగా
అదే కదా ఇంకా ఏమి ఇష్టంగా తింటారు పిల్లలు
పిల్లలు మా పిల్లలు అయితే పా ఆ సేమ్య అడుగుతారు చేయి మమ్మీ అని మ్యాగీ చేయమంటారు ఉమ్ ఇంకా స్వీట్లో ఏమో ఆ నేను ఆ అవి నువ్వులుండలు చేస్తా అక్క పల్లిలును నువ్వులు బెల్లం మిక్ బెల్లం మిక్సీ పట్టి ఆ అవి ఉండల్లాగా చేసేసి ఇస్తాను వాళ్ళకి
ఉమ్ పిల్లలకి అది హెల్దీ కూడా కొద్దిగా
ఆ ఇంకా అదే అవే ఇస్తా ఇంకా పొడి చేసేసి ఇస్తా మళ్ళీ నువ్వులు నువ్వులు ఆ మా వాళ్ళు నువ్వులు లడ్డులు చేసి ఇచ్చిన తినరు వాళ్ళు ఆ బెల్లము మిక్సీ బట్టి ఏం చేస్ సి నవ్వులు కూడా కొంచెం ఎంచేసి బెల్లం ఈ మూడు మిక్సీ పట్టేసి ఉండలు చుట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తారు తింటారు
అదే బెటర్ ఇంకా ఏంటంటే ప్రోటీన్ కాల్షియం కాల్షియం వస్తుంది ప్రోటీన్ ఫుడ్ కూడా కొంత పెట్టమ్మ కాల్షియమే కాకుండా ప్రోటీన్ ఫుడ్ కూడా కొద్దిగా పెడుతుంటే పిల్లలు కొద్దిగా హెల్తీగా ఉంటారు వాళ్ళ ఆరోగ్యాలు అవి కూడా బావుంటాయి కొద్దిగా మన ఇంట్లో ప్రిఫర్ చేసే బెటర్ కదా బయట కంటే
ఆ మళ్ళీ కొబ్బరి మన ఇంట్లో ఎప్పుడైనా ఉందనుకో ఎక్కువ అసలు ఇంకా దాన్ని ఏం చేయాలి అర్ధం కాక ఒక్కొక్క సారి చిరాకు వచ్చి మొత్తం మిక్సీ పట్టేస్ గ మిక్సీ పట్టి ఇంకా కొంచెం బెల్లం కరిగించి ఇది అందులో ఎసేసి సి మ్ అవి కొంచెం ఉండల్లా చేసి అవి కూడా ఎ ఎక్కువ కొబ్బరున్నప్పుడు అలా కూడా చేసిస్తా వాళ్ళ
ఉమ్ కొబ్బరి రైస్ కూడా చెయొచ్చు కొబ్బరి రైస్ కూడా బానే ఉంటది
అవునా అంటే కొబ్బరి మిక్సీ పట్టి చెయ్యాల
అంటే చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒకోరకంగా చేస్తూ ఉంటారమ్మా నేనవుతే కొబ్బరి మిక్సీ పట్టేసి ఆ మిక్సీ కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరయినా సరే సరే ఆ అంటే పచ్చి కొబ్బరయితే మన ఇంట్లో చెప్పల్వయితే ము క్కలు చేసేసి మిక్సీ పట్టి దాన్ని కొంచెం బాండిలో వేసి ఫ్రై చేస్ స్తాను కొంచెం డ్రై అయేడట్టుగ బయటే ఎండు కొబ్బరి తీసుకొచ్చి అది చేసినా కూడా అది కూడా కొద్దిగా మిక్సీ పట్టేసి ముక్కలల్లే అది కొద్దిగా డిఫ్ ఫ్రై చేసి కొద్దిగా ఆ తడిదనం అనేది పోయేదాకా డిఫ్రై చేసి అట్లా త మామూలు పులిహోర చేసినట్టుగా చేసేస్తే అయిపోతుంది అంటే దాంట్లో ఇంకా చింతపండు అట్లాంటివి ఏమి ఎయక్క
ఆ తాలింపు వేసేసి కొబ్బరేసేసి అన్నం కలిపేసి కొబ్బరి రైస్
అంతే అయిపోతుంది కొంతమంది అలా చేస్తారు కొంతమంది ఏమో కొబ్బరి పాలు తీస్తారు
ఆ
కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరిని మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి ఆ పాలు తీసి ఆ పాలు తో రైస్ వండి
ఆ
మాములుగా తాలింపేసి పెడతారనమాట అలాను చేసుకోవచ్చు ఇలాను చేసుకోవచ్చు అదొకటే స్టు ఇదొక టేస్టు టేస్ట్ వేరేగా వస్తుందనమాట
అవునా అంటే నేను రైస్ అన్నం ఎప్పుడు తా చూల్ చేయలేదు కానీ ఇంకా ఇలా చేసేస్తా
ఏవో వెరైటీలు అలా చేసి పెడుతుంటే తింటారని అదొక మన మ్ ఇది కొద్ది ఏదంటే ఇష్టంగా తింటారు మనకి తృప్తి
అవును కానీ ఒకసారి కొబ్బరి బెల్లం బెల్లం అన్నం తయారు చేసా ఆ అది బానే తిన్నార్లేఆ పుడో తన్ని మ్ మ్మ్
హార్ట్ ఐటమ్గ అంటే ఇలా చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ అవి కూడా చెయొచ్చు పిల్లలు అవి కూడా ఇష్టంగా తింటారు కసా అందుకని అప్పుడప్పుడు పన్నీర్ కర్రీ మిల్ మేకర్ కర్రీ అని రాజ్మా అని అట్లా రకరకాల కర్రీసు చేస్తూ ఉంటా అన్నమాట
అవునవును ఆ కానీ రాజమా పన్నీర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది కదక్క ఇవంటే మన ఇంట్లో డైరి అన్ని దొరకవు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటేనే ఇంగా
అవునవును కానీ అ అంటే వాళ్ళు డైలీ అని కూడా కాదు ఎప్పుడన్నా వీక్లీ గాని టెన్ డేస్ క ఒకసారన్నా అట్లా వెరైటీలు చేస్తుంటే వాళ్ళు ఇష్టంగా తింటారని
అవును
ఇగ అభిప్రాయం ఆ తినాలనే కదా మనం కూడా అట్లా వెరైటీ వెరైటీలు చూసేది చేసేది
అవునవును
ఉం అందుకని స్వీట్స్ లో కూడా మా పిల్లలు బాగా లడ్డూ ఆ అదేంటి పల్లీ పట్టి అని నువ్వులు పట్టి అని అట్లా అది తింటూ ఉంటారు అవి హెల్దీ కూడా కదా అని నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను వీక్లీలో వీక్లీ వన్స్ చేస్తు నే ఉంటా పిల్లలకి
అవునా నేను ఎక్కువ కొంచెం బిజీగా తక్కువ ప్ర తక్కువ ఆ అయిపో అయ్యే వాటితోటి చేస్తా ఇంట్లో ఉన్నది వాటితోటి చేయడానికి ప్రయత్నం చేస్త ట ఆ బయట కొనక్కొచ్చి చెయ్యాలంటే కొంచెం కష్టం కదా అనేసి ఇగ ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో ఒక వెరైటీ చేసి పెడదామని చూస్తాక్క
ఓకే ఓకే
అ
ఏదోటి వాళ్ళు తినేదే చెయాలి కదమ్మా
అవును కానీ మనం ఎన్ని చేసినా వాళ్ళు బయటక వెళ్ళి పానీపూరి అని మళ్ళీ ఏంటో ఆ న్యూడిల్స్ అని ఇవి తినకుండా మాత్రం ఉండట్లేదు
అంతే గదా పిల్లలు కానీ వా అవాయిడ్ చేయడానికే మనం ఇంట్లో చేసేది అది కూడా అది వీళ్ళలో ఏంటంటే కొంచం ఆ బయట ఫుడ్ కి తక్కువ వోతే బెటర్ కదా అని అదే మనం ప్రయత్నం ఇంట్లో చేస్త సే వాళ్ళు తిని కాస్త ఏదో హెల్దీగా ఉంటారని ఆ బయట ఫుడ్ కంటే అందుకనే మనం ఇంట్లో చేసేది అవన్నీ
ఆ మరి చేసేది చేస్తునే ఉన్న వాళ్ళు ఈ ఇవి ఇష్టపడారు కానీ అవే ఎక్కువ ఇష్టపడతారు మళ్ళీ బిస్కెట్స్ చాక్లెట్స్ అని ఆ వాటికి కే ఎక్కువ ప్రిపరే అ వాటికే ఇస్తారు మనం చేసేవి ఏదో మన పోరు తట్టుకోలేక ఏదో అలా తిన్నట్టుగా యాక్షన్
తినే అదే మనం తినిపించాలి లేమ్మా పిల్లలకి ఏంటంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినేవి చే స్తే బెటరు ఈ ఉంటాయి కదా ఎంటవి బిస్కెట్స్ కూడా మనం ఇంట్లో చేయొచ్చు కదా పిల్లలు ఇష్టంగా తింటారు గోధుమ పిండితో చెయ్యొచ్చు మైదాతో చెయ్యొచ్చు కదా
అవునక్క గోధుమ పిండితో చేస్తలే చక్కెర నీళ్ళు ఎసేసి పిండి డి ఫ్రై చేస్త
అదే అదే మన ఇంట్లో చే నెయ్యేసి కాస్త రుచిగా వస్తుంది యాలకులు అవన్నీ వేసి చేస్తే రుచిగా వస్తుంది పిల్లలు కూడ ఇష్టంగ తింటారు
అవును
అందుకనే ఇష్టంగ ఉన్నవి ఇంట్లో చేయటం బెటర్
హు చే చెస్ చేస్తలే ఈసారి నుంచి కొంచెం ఇక ఊరికే చేయాలనే ఇబ్బంది ఉ కదా ఎప్పుడన ఒకసారి చేసి పెడతాం
ఊ అదేలేెమ్మ వాళ్ళకి ఇష్టమైనివి చేయటమే బెటర్ గదా
ఆ చేస్తాక ఇవాళ ఆఫ్డేనే మధ్యాహ్నమే వచ్చేస్తారు ఇగ
హూ
ఉ మీరు వచ్చాక ఇంకా ఏ ఏమైన్నా కావాలంటే చేసి పెడతా
అదే అదే వెరైటీలు చేస్తుంటే ఏంటంటే పిల్లలు కూడ కొంచెం అది నచ్చింది అనుకో మనం చేసిన వె మమ్మీ చెయ్యి మమ్మీ చెయ్యి అని వాళ్ళు మన వెంట పడుతూ ఉంటారు మొన చేసావు కదా బాగుంది అది చేస్తే బాగుంటుంది మళ్ళీ తిందాము అన్నట్టుగా వ కూడ చూస్తూ ఉంటారనమాట
అవునవును అడుగుతారు మళ్ళీ
ఉ అందుకనే మనం ఇంట్లో చేయడం బెటర్ అని
ఆ సరేక్క మళ్ళీ చేస్తలే బాయ్
బాయ్